హలో హాయ్ అండి.
హాయ్!
ఏం చేస్తున్నారు?
ఏంలె ఖాలీ పనైపోయింది మ్ మ్ పనైపోయింది కాలిగున్న పిల్లల్ ఇప్పుడే వచ్చింరు.
అవునా ఏ స్కూల్ అండి పిల్లలు
ఇక్కడే ఫాతిమ
అవునా స్టడీ బాగుంటుందా ఆ స్కూల్లో
ఆ బాగుంటది మ్ చాలా అంటే ఒక వాళ్ళు నాలుగైదు సంవత్సరాల నుంచి అందులోనే వాళ్ళు చదివేది.
అవునా ఇప్పుడు ఆ స్కూల్లో సిబిఎస్ఈ స్టడీ ఉం దంట
అవునవును.
మీ పిల్లలు ఏ ఏ సిలబస్
సీబిఎస్ఈనే
సీబిఎస్ఈనేనా అంటే ఫ్యాకల్టీ ఇక్కడ వాళ్ళేనా అక్కడా బైట వాళ్ళొస్తరా?
అంటే కొంతమంది ఇక్కడి వాళ్ళున్నరు కొంతమంది బయట వాళ్ళున్నరు.
మ్ హ్
మ్
సిబిఎస్ఈ అంటే సెంట్రల్ సిలబస్ అంట కదా
అవునవును అంటే తెల్సిన వాళ్ళ అయితేనేమో అల్లా జాయిన్ చేస్తారు లేదంటేనేమో అబ్బా ఇంత ఫీజులా స్టడీ గురించి ఆలోచిం చకుండా ఫీజు గురించే ఆలోచిస్ చించే వాల్లైతే మాత్రం ఏ ఇగ అల్లా జాయిన్ జేయరు.
అందులో కూడా స్టేట్ సిలబస్, సిబిఎస్ఈ రొండు ఉన్నయం
అవును రొండున్నయి ఆ రొండున్నయి.
ఆహ అన్ అంటే ఏంటండి డిఫరెంట్? దానికి దీనికి డిఫరెంట్ ఏంటి?
అది స్టేట్ సిబస్ ఇది సెంట్రల్ సిలబస్ అన్నమాట
ఉహ్మ్ అంటే బెనిఫిట్స్ ఏమన్న ఉంటయా ఫ్యూచర్
అంటే బెనిఫిట్స్ అంటే ఉంటాయి సెంట్రల్ సిలబస్ అన్న తర్వాతకి ఉంటేనే ఉంటాయి లేగాని ఇగా ఇష్టం ఎవరిష్టం వాళ్ళదే దానికైన బానే ఉంటది దీనికైన బా బానే ఉంటది కాకుంటే కొంచెం హార్డ్ వర్క్ ఉంటది పిల్లలకి మనకు అంటే ఇప్పుడు అన్ ఇప్పుడు టెన్త్ సిలబస్ అట్ల ఉంటది కదా అట్లాంటివి కూడ వాళ్ళకి ఇప్పటి నుంచలే వాళ్ళకి ఆ పెడతారన్న మాట
ఉహ్మ్ అడ్వాన్స్ గ ఉంటద స్టడీ
అట్లుంటదిగ
ఉహ్మ్ మా పిల్లల్ని కూడ ఎద్దం అనుకుంటున్నాం సిబిఎస్సి అన్న వున్న స్కూల్లో అ
అంటే అందులోనే మా ఆయన అంటే బస్ తొల్తడు అనమాట
ఆహా
చడు
అవునా ఉహ్మ్
ఇగ అందులోనే ఎస్తం ఇగ అంటే బాగుంటది స్టడీ మంచిగా ఉంటది తెలుసా తెలిసిన వాళ్ళకి బానే ఉంటది ఇగ తెలవని వాళ్ళకంటే ఆ ఎట్లుంటదో అనిన ఆలోచిస్తరు గాని అందులో అయితే మంచిగ ఉంటది
అదే మేము కూడ ఎద్దాం అనుకుంటున్నాం మరి దానికి దీనికి డిఫరెంట్ ఏంటి అని
డిఫరెంట్ అం అంటే మంచిగ ఉంటారు పిల్లలు కూడా మంచిగా మాట్లాడం మళ్లాంటి ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ మాట్లాడడం ఎంతయిన కూడ ఇప్పుడు మన ఈ చదువుతో పాటి సంస్కారమ్ అసంటివీ అన్ని ఉంటాయి అందులో ఇగ
ర
ఇప్పుడు మనం ఫీజు గురించి ఆలోచిస్తాం గాని నీ వాళ్ళది ఫ్యూచర్ గురించి ఆలోచించట్లేరు చాల మంది అట్లనే ఇ ఇక్కడ చుట్టుపక్కల ఉం చాల మంది ఉన్నరు మా ఇటు చుట్టుపక్కల తండవాళ్ళు చాల మంది వెళ్ళారు గాని ఇగ కొంతమంది ఇంట్రెస్ట్ లేని వాళ్ళు చదువు మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఉం ఉంటరు కదా అలాంటి పిల్లలు మొత్తము గవర్నమెంట్ స్కూల్ ఆన్ ఆటన్ ఇటన్ అని వాళ్ళ ఇష్టానికి అట్ల జాయిన్ అయ్యారు అనమాట
ఉహ్మ్
తెలిసిన వాళ్ళు సెంట్రల్ సిలబస్ అనన్ తెలిసిన వాళ్ళు మాత్రం
అంటే కొంచెం రూరల్ ఏరియాస్ లో ఇది పైస కోసం ఆలోచిస్తరు ఖర్చు పెట్టడానికి స్టడీ అయిన ఏదైన అంత అవసరమా ఆ బేసిక్సే స్ట్రాంగ్ ఉండాలి
హ్మ్ తర్వాత ముచ్చట గాని ఇప్పుడు మీరు అన్నట్టు స్టార్టింగ్ నుం లైతేనే వాళ్ళకి చదవాలన్నా ఏం చేయాలన్నా కూడ మన ఇప్పుడు మనమైన సరే మనం ఇంట్లో పిల్లలకి చిన్న పిల్లలకి మనం ఎట్ల నేర్పిస్తాము అట్లనే ఉంటారు వాళ్ళు కూడ
హ్మ్ అదే మేం గూడ సిబిఎస్సీయా ఇదా నేను మా సార్ తో అంటున్న ఎద్దాం అని అంటుంటే
ఇప్పుడు ఫీజుల బే ఫీజు కూడా అంతే ఇప్పుడు ఫీజులు కూడా చాలా తగ్గించి స్టేట్ లెక్కనే కొంచెం డిఫరెంటే స్టేట్ ను ఇట్లా సిబిఎస్సి అని అనేది మరి ఇప్పటి నుంచే కదా వాళ్ళు చదువుకుంటే వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడాలి
ఉ
మరి మంచిగా ఉంటే స్టడీ మంచిగా ఉంటాయి స్టార్టింగ్ మంచిగా ఉంటునేయి వాళ్ళు పెద్దయిత అంటే మన హెల్ప్ లేకుండా కూడా చదవలగ అంత అయితే
అదే దీనికి స్టేట్ కున్న సెంట్రల్ సిలబస్ కి ఇట్లా అడ్వాన్స్ టూ ఇయర్స్ ఏమో అడ్వాన్స్ ఉంటుందటగా వాళ్ళు టెన్త్ క్లాస్ చదివేటప్పుడే ఇంటర్వూ కూడా చదువుతారంటగా
అవును ఇప్పుడు అన్నీ వాళ్ళకు ఉన్నాయి తెలుసా అసలుకు బుక్స్ చాలా ఉన్నాయి వాళ్ళకి మళ్ళీ హోమ్వర్క్స్ ఇస్తారు మళ్ళీ వాళ్ళు ఎంతైనా మంచిగా ఉంటారు పిల్లలు అంటే మేము ఇంత ముందు స్టేట్ లో వేసాంలే గాని కొంచం నా ఇ మాకు మేము చూసి ఇక సేలబస్ అది ఇది మాకు అర్థంమయింది కాబట్టికి ఇక అందులో వసాం కాని మీరు కూడా వేయండి ఏం కాదు మంచి మంచి ఉంటది
అదే నేను కూడా అంటే మా సిస్టర్ వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు
అంటే ఇప్పుడు మీరు అమ్నగల్లా పావిలా అన్న
ఆ మాది అన్నగారు లే గాని మా సిస్టర్ వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు వాళ్ళు కూడా అది ఇంటర్నేషనల్ స్కూల్ అన్నట్టు
అమ్న్నగలి సైడే బస్ వస్తది మా హస్బ
ఆ వస్తాది ఆహా మీ హస్బెండ్ ఆహా అంటే డ్రైవరా ఆహా అమ్నాగల్లే మా ఇంటి ముందే ఇట్లా రిటర్న్ అవుతుది అన్నట్టు మా ఇంటికి ముందు ఒక నలుగురు పిల్లలు ఎకుతారు అక్కడే రిటర్న్ అవుతుది లేగాని ఇప్పుడు మా మ ఆడపాడుచ వాళ్ళు కూడా అందులోనే చదివారు అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి ఫోర్త్ వరకు చదివారు ఫాతిమాలో చదివినక ఈ నవోదయ రాస
ఉ మన ఇష్టం మన పిల్లల మనం రాపిచ్చుకోవచ్చు మన ఇష్టం లేగాని ఇక పిల్లల్ని మనం మళ్ళీ అది రాసి ఇది రాసి దూరం పంపలేని వాళ్ళు కొ కొంతమంది ఉంటారు కదా తల్లిదండ్రులు వద్దలె వాళ్ళు పదో తరగతి వరకు ఇక్కడ ఉండని అండి అని అనుకునే వాళ్ళు మాత్రం ఇగా ఇక్కడనే అట్లా ఉంచుకుంటారు గాని ఇక మామూలుగానే అయితే స్టడీ అయితే మంచి ఉంటది ఎందుకంటే మేము మా పిల్లల ని చిన్నప్పటి నుంచి అందులోనే నర్సరీ నుంచి ఇక ఒక ఆయన థర్డ్ క్లాసు ఒక ఆయన నేమో ఫిఫ్త్ క్లాసు
ఉహ్
వాళ్ళు మంచిగా ఉంటది రిసీవ్ చేసుకునేది కూడా బాగుంటది తెలుస అసలు అందులో అంటే అన్ని వసతులు కూడా బాగుంటాయి అప్పటికంటే ఇప్పుడు ఇంకెట్లా వెలిసావాళ్ళు మనం పై వెళ్ళడానికి లిఫ్ట్ అదని ఇదని పెట్టింది పిల్లలకి అంటే బ్యాగ్స్ మోయడం ది మస్ ఇబంద ఐతుంది కదానీ ఉ మళ్ళీ వాళ్ళు ఆ మలా వాళ్ళు పట్టించుకునే విధానం కూడా బాగుంటది తెలుసా
కేర్ బాగా తీసుకుంటరా
మ్ అందులో క్యాంటీన్ ఉంటది, మళ్ళీ లైబ్రరీ ఉంటది, బుక్ స్టాల్ ఉంటది అన్ని ఉం టే హాస్పిటల్ ప్రతీది ఉంటాయి హాస్పిటల్ మళ్ళీ మ్ అన్నీ అందులోనే ఉంటాయి.
మ్ అదే బస్సు లో వెళ్ళకుంట చూస్తాను.
ఆ మ అందులోకి మీరు వెళ్తే అర్థమయితది. బయటికిగా లోపల ఇంకా బావుం తై క్లాసెస్ కూడా తెలుసా? మ్ బయటికంటే మ్ బయటికంటే లోపల బావుం టే వాళ్ళు మామూలుగా అంటే మేము ఎప్పుడైన్నా ప్రోగ్రామ్స్ అయినా ఏదన్నా పెట్టినప్పుడు వె
ఆ ప్రోగ్రామ్స్ కూడా బాగా కండక్ట్ చేస్తారు కదా
మస ఇద్దారు వాళ్ళు అంటే అంటే వాళ్ళు ఎట్లా తెలుస ఖర్చు గురించి ఆలోచించరు పిల్లలకి ఏది మంచిగా అనిపి సో అట్లా అట్లా ఆలోచ
ఆ ఎక్స్ట్రాలాక్టివిటీస్ల
ఉ మళ్ళా అందులోటి మనకు కూడా రోజుది రోజు వాళ్ళు ఏం చేసేది, వాళ్ళు చదివేది ప్రతిది మనకు వాట్సాప్ లో పెడతనే ఉంటారు.
అవునా
ఉమ్ ప్రతిది వెడతరు వాళ్ళు
అద అట్లా పెడితేనే కొంచం మనం వాళ్ళు ఏం చదువుతారు.
మనం కూడా అడగొచ్చు దానిదె ఏం లేదు ఒకవే ఎలా హోమ్వర్స్ అయినా మన రోజు రోజు మన అంటేడేట్స్ ఉంటాయి కదా రోజు రోజు వాళ్ళు చూసేది. చూడండి మరి ఈ రోజు ఎం చూడలేదు మా టీచర్ రాలేదా లేదంటే, ఎందుకు లేదంటే మా పిల్లలు చదవట్లే ప్రతి మనం ఆడు కూర్చు వాళ్ళు దానిలో ఏం లేరు అసలుకు మంచిగా చెప్తా తెలుసా?
ఆహ ఇప్పుడు మా పిల్లల్ని కూడా అంటే స్టడీ పరంగా బానే ఉంది. పిల్లల స్కూల్లో కాకుంటే ఇప్పుడు ఎక్స్ట్రా ఈ యాక్టివిటీస్, ఈ ప్రోగ్రామ్స్ ఉన్నాయి చూడండి. అద్ మాంటిస్సోరి
ఆహ
అందులో ఏం కండక్ట్ ఇయ్యరు.
అందులో ఏస్ అందులో వేస్ చ్చ మా మా మా ఇంటి ముందు కూడా ఇట్ల అంటే ఓబ్ కొంతమంది పిల్లలు మాంట్ ఇసరినే ఏసిర్రు అయితే ఏసి మల్ తీసేం చేసిర్రు మళ్ళ పొయిన సారి అపెనిసాకు రొండు సంవత్సరాల, సంవత్సరం ఏసినట్టుంది పిల్లలే ఇగ తర్వాత మళ్ళీ అందర్ అందులోనే జాయిన్ చేశారు.
అవునా అయితె ఇప్పుడు స్టడీ పరంగ బానే ఉందిలే గాని ఇట్ల గేమ్ సూ మ్ ఓన్లీ స్టడీయే కాదు గ పిల్లలకి గేమ్స్ ఉండాలి. ఎక్స్ట్రా ఏమైన్నా యాక్టివిటీస్ ఉండాలి. ఇవన్ని ఉండాలి ఇవన్నీ ఉంటెనే బావుంటది అని నేనంటుంటే
ఇప్పుడు వాట్సప్ లో పిల్లలు ఈరోజు ఏం చేసిర్రు ఆ మళ్లీ వాళ్లకీ శనివారం శనివారం రోజు ఉంటది అట్లా ఆడమ్ పిల్లల్నీ ఆటాలు ఆడిపియడానికి అదో కిద్దరూ, ముగ్గురు ఉన్నట్టుంది మామూలుగా వాళ్ళు పీటీ వాళ్ళు కూడా
అవునా
బావుంది మేమ్ వెళ్ళి చూష్ ఇంగ మళ్ళ అందులొటీ మా హస్బెండ్ కూడా అందులోనే ఉంటడు కదా టికీ ఇక మాక్ నచ్చీ అలా జాయిన్ అయ్యిండు అంతే గా అది బావుంటదిని ఇగ
ఇంకా అందులో చేసేటోళ్ళకు ఇంకొంచెం కేర్ ఎక్కువ తీసుకుంటారు. పేరెంట్సూ అంటె పేరెంట్ అక్కడే ఉంటడు కాబట్టి ఇంకా బావుంటది.
ఇంకొక తిరీనే చూస్తర్ తెలుసా మనం ఇప్పుడు మీరంటరు కదా అట్ల చూస్తరని అదేం లేదు ఇప్పుడు. చదివిన వాళ్ళుంటారు చూస్నవ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ వచ్చే వాళ్ళుంటరు కదా కొంతమంది కొన్ని. స్కూలల్లో వాల్నే ఫస్ట్ కూర్చోబెడతారు చూశింర్రా.
ఉమ్.
వీళ్ళనీ ఇప్పుడు లాస్ట్ బెంచ్గ లేదంటేనో మనో మార్తనే ఉంటరు థర్డ్ బెంచ్. సెకెండ్ బేంచీ అని అట్ల మార్సుకుంటా మార్సుకుంటా పోతనే ఉంటరు తెల్సా. లాస్ట్ ఓకళ్లను తీసుకొచ్చి ఫస్ట్. ఉమ్ అందరితో కలవాలి మళ్ళీ చ. ఇవి ఇళ్ళు చదువుతరు అనే ముచ్చట ఏమి ఉండదు అందరు ఒక తిరుగనే చూస్తరు అన్నమాట ఇక.
ఉహు.
వా చదువు ఇప్పుడు మామూలుగా ఇట్లా వెనుకబడ్డ వాళ్ళని కూడా బాగా ఎంకరేజ్ చేసి పిల్లల్ని కాకుంటే ఇట్ల కొట్టాటం. అలాంటివి బెదిరియడం అలాంటివి చేయకుండా వాళ్ళ పద్ధతిలో వాళ్లు చేప్పుతారిగ.
ఉహు. అంటె మా పిల్లలు కూడ ముగ్గురు ఉన్నారు అంటె మా పిల్లలు ఇద్దరూ మా బావ వాళ్ళ కొడుకు.
ఉమ్.
అయితే పంపిస్తే ఇక ముగ్గురమ్. పంపియాలి ముగ్గురిని ఒకే దాంట్లో పంపియాలి.
ఆహ్ అయితే మీరు వెళ్ళి చూ.
హాస్టలేద్ధామని అనుకుంటున్నాము హాస్టల్ ఎందుకని. మల్లీ ఈ స్టడీ స్టడీయే. ఉండొద్దు ఇట్లా ఎక్స్ట్రా ఆక్టివిటీస్ ఉండాలి ఉమ్.
ఏం చదువుతుండ్రు.
మా బావ కొడుకు సిక్స్త్ క్లాసు.
ఉహు.
హాస్టల్లో ఉంటున్నాడు వీళ్ళని కూడా ఏద్దాము ఒక్కొక్కరిని. లేద్దామనే అనుకుంటున్నారు మా పిల్లలూ. పాప యూకేజి బాబు ఫస్ట్ క్లాసు.
ఉహు యూకేజి వాళ్ళకి తెల్సా ఇప్పుడు మామూల్గా. వాళ్లూ ఇట్లా మన ఎల్ఇడి టీవీలు ఉంటాయి కదా నర్సరీ ఎల్. యుకేజీ యుకేజీ వాళ్ళకి టీవీలు కూడా పెట్.
ఆహ్ ఇందులో కూడా ఉంది టీవీ.
ఉమ్ అట్లా పెట్టి పిల్లల్ని ఇంకా. కొంచెం మంచిగా వాళ్ళు ఏదంటేది ఆహ్.
చూడండి ఇప్పుడు ఈ యూట్యూబ్ రీల్స్ లలో వస్తుంది ఆ సబ్జెక్ట్. చూడ యాడ్ చేసారంట స్టడీ బానే ఉంది అందుకనే ఉమ్. వస్తున్నాం లేకుంటే మార్చేద్దాంలే కానీ మళ్ళీ గేమ్స్ కూడా గేమ్స్ లలో కూడా ఉండాలి కదా. ఓన్లీ స్టడీ కాదు కదా అని అట్లా ఆలోచిస్తున్నాను కాకుంటే ఈ ఇయరే. ఈ ఇయర్ అండ్లనే ఉంచేసి ఇంకా నెక్స్ట్ ఇయర్ చేంజ్ చేస్తా.
ఆహా.
ఉమ్ పిల్లలకు అన్ని విధాలుగా ఉండాలి ఓన్లీ స్టడీయే కాకుండా. అన్ని విధాలుగా ఉంటేనే బాగా చదువుతారు.
అవును ఉమ్ ఆహ్ సరే.
హ